అ
హలో హలో
హలో
ఆ ఇనిపిస్తుందా
ఆ ఏం చేస్తాంది ఓకే మరి ఎవరుండారో కనుక్కోలేదా మరి మటను
ఆహా లేదు కనుక్కోలేదు
ఊమ్ మీ పిన్నిన్ నడుగా పోయార ఊమ్ మీ పిన్న్ ఒండదా అంటా
మా పిన్నిక్ అంత రాదండి వంట
లేత కండియా త స్కుప్ప కసాసలా ఊమ్ ఇంక మరి సంగతి ఇంకాన్నాైట్ అక్కడే ఉన్నారా ఆ
అసలయితే ఎళ్ళిపోదాం అనుకున్నాము ఎళ్ళిపోదాం అనుకునేసరి కీ లాస్ట్ బస్ ఎనిమింటికి ఉంటది లే ఎనిమిదింటి దాక్క కనీసం అని అనుకున్నాము అదేమో కరెక్ ట్ గ్ ఏడున్నరకంటా మేము ఏడున్నరకేజేసుకున్నాం కరక్ట్గా బస్ స్టండ్ కెళ్ళేసరి టైంసరిపోదు
ఊమ్
ఇంకేం జేస్తావ్ ట్రైన్ కెళ్దామంటే ట్రైన్ ఏమో పదిన్నరకు పదిం పావుకో
ఉమ్
ఇంకా టైమ్ లో ఎవరెక్కిస్తారు మనల్ని
ఎవర్ ఎవర్ లేరు
ఇంకేం జేస్తాం ఇంకక్కడే ఉన్నాం సచ్చినట్ ఆ రోజ్ నైట్
మ్
పొద్దున్నేలేసి ఒచ్చేసామింకా పొద్దున్న ట్రైన్ ఉంటే సెవెన్కి
ఉమ్
అసల్ ఆ ట్రైన్ ఎక్స్ప్రెస్ అసలు ఒళ్ళు కదిలించ్ కుండా బలే తెచ్చి పడేశాడు అరగంటలో అరగంట కాదులేండి యాభై నిమిషాల్లో ఒచ్చేసాం కరెక్ట్ సెవెన్ టెన్ కి స్టార్ట్ అయింది ఎయిట్ కల్లా దింపేసడ్ స్టేషన్లో
ఊమ్ అంతే ట్రైన్ జర్నీ అయితే ఒళ్ అలవాదసలా
అవును బస్ లో ఎళ్ళి ఎళ్ళి రెండు గంటలు వామ్ము సచ్
ఊమ్ ట్రైన్ రూట్ దగ్గరేమో ఆళ్ళఊరికి మీ ఊరికి
ఆ ట్రైయిన్ రూట్ దగ్గర మాలుగ ట్రైన్ గంట్లో ఎళ్ళిపోయిది మేమేమో ట్రైన్ మిస్ అయిద్దిలే ఇప్పుడు బస్ స్టాండ్ కొచ్చాం గదా అని అన్న దారిలో ఇంకా మేము ఇట్లా ఒస్తే అదేమ్ అట్లా అయింది అది లేట్గానే బయలుదేరింది ట్రైన్
ఊమ్
కానీ తొమ్మిది పదికెళ్ళిపోయింది మేమ్ దిగేసరి తొమ్మిది నలభై అరగంట తేడా
ఆహా ఉమ్మ్ హ్
ట్రైన్ లూట్ దగ్గరయి బస్సు తిగి తిరిగి ఏళ్ళేసరికి రెండు గంటల్ తీసుకెళ్లాడు
ఊ హు చుట్టుపక్కల పల్టుల నుంచి తీస్ తిరట ఉంటుందిగా ట్రైన్ రోటేకి ఊమ్మ్ అ అగే ఇంకే మరి మీ తమ్ముళ్ళు పంచులు కట్టుకున్నారా ఇద్దరూ
ఊ బలే ఉన్నారు కట్టుకున్నారు
ఉమ్
ఆ
ఇంకా ఏం చదుత్నారూ మీ తమ్ముల్లిద్దరు
పెద్దోడేమో బీటెక్ సెకండ్ ఇయర్ కొచ్చాడు చిన్నోడేమో ఇంట్రు
ఉహు ఊ అయితే బాగ ఫంక్షన్ లో ఎంజాయ్ చేశారన్మాట కజిన్స్ తో కలిసి
ఆ ఫంక్షన్ లో మా శత్రువులు ఉంటరూ ఒకా అన్ తమందీ ఒక ఆరుగురు ఉంటారు అను కుంటాల్లు అల్లూ రానం త వర్కు ఫంక్షన్ ఎంత బావుండిద్దో ఆల్లొచ్చాక అస్లూ ఫంక్షన్ మూడు పోయిద్ధి
హామ్
ఆల్ ఎల్పోగానే ప్రశాంతంగ అనిపించింది మళ్ళా
ఊ అంతే కొంతమంది ఉంటారు ఆనిముత్యాలు
ఊ
హామ్ అది
ఎవరో ఊ అని అరుస్తున్నారు కొంచెం అర్వద్దని చెప్పండి
చెప్తానండి ఎళ్ళిపోయార్లే ఇక్క నించి ఉ
డబల్ గీ సౌండ్ ఓస్తుంది ఇద్దరు ఫోన్లు ఒచ్చేసరికి
ఉమ్ అవును
ఊ
అది సంగతి ఇంకేం మరి ఇంకా దెగ్గర్లోయన్న పెట్టుకోలేదు ఆ ప్లేటూ బాలేదంట ఇంకొ ప్లేటు కడిగి ఇవ్వలంట
కడుక్కోమన్న
ఇవాళ్ళ నీల్లు లేక ఇవాళ్ళ నీల్లు లేక అంట్లు అయన్నీ ఏమి తిమలేదు తోవాలి
ఆ అ అ
ఇప్పుడే వచ్చినయ్ నీళ్లు ఇంకా అయ్అస్తే తోవి పని చేస్కోవాలి
హు
ఊ ఆదన్మాట సంగతి ఇంకే ఏం మరే
ఇంకేంటి
ఏ ఉన్నయ్ ఇంకా దెగ్గిరలో ఊళ్లేం ఎల్లేదా
చేయు మేం ఎక్కడికి
మే హు మొన్న ఒ ఊరెల్లొచ్చం రాజమండ్రి మా చిన్నప్పటి ఊరు
ఆహ
మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ ఒక అమ్మాయి చనిపోతే చూడ్డానికి ఎళ్ళాం అన్మాట
అ
ఊ ఎల్లాం ఫ్రెండ్స్ అందరం కలిసాం టెన్త్ క్లాస్లో చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్ అందరు ఓ పది మంది దాక
అ
అందురు వచ్చారు అక్కడొల్లు
అ
ఆ అమ్మాయి ఏదో పాపం ఆయుర్వేదం మందులు వాడతా వాడతా మొక్కలు నొప్పులు కని
అ
కిడ్నీలు పాడవుతున్నా అవి పట్టించుకోలేదు ఇంకా పాపం ఎక్స్పైర్ అయిపోయిందన్నమాట
తెలియలేదా ఎంటి ఆమేకి
హ్మ్ తెలియలేదంట వాళ్ళకి ఆ ఆయుర్వేదిక్ డాక్టర్ ఏమన్నా ఆ నొప్పులకే ఇస్తున్నాడంట మందులు ఇంకా కాళ్ళు వాస్తున్నా నొప్పులు వల్లే అని చెప్పి కాళ్ళు వాస్తున్నా ఆ నొప్పుల వల్ల అని చెప్పి ఇంకా ఆ నొప్పులకే మందులు ఇచ్చాడ అంతగానే ఇంకా కిడ్నీలు ఇంకా బాడీ లోపల ఏం జరుగుతుందో పట్టించుకోలేదంట ఇంకా తర్వాత ఎళ్ళి ఎళ్ళేటప్పటికి అసలు హాస్పిటల్కి మొత్తం ఆర్గన్స్ అన్ని పాడైపోయినాయి అని చెప్పి
ఒక వారం రోజులు ఐస్యూ లో పెట్టారంట
హాస్పిటల్లో ఉంచారా
హ్మ్ హాస్పిటల్లో నుంచి ఐసీయూలో పెడితే పాపం కోలుకుంటదేమో అనుకున్నారంట ఇంకెక్కడ మొత్తం ఆర్గాన్స్ అన్ని పాడైపోయినయి అని చెప్పి ఇంకా అక్కడే చనిపోయిందంట అ అమ్మాయి మనిషి బాగా బలంగా ఉంటది అసల హైట్ వెయిట్ గానీ
ఆ
అదే అందరు చదువుకున్న వాళ్ళే ఇద్దరు మగపిల్లలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే మరి
అ
ఆళ్ళకి ఎందుకు తెలియలేదో ఉహు అందుకే నాటుమందులు వాడకూడదు
లే
హ్మ్
అ
ఉ
హలో
ఆయుర్వేదం అ హలో
ఆయుర్వేదం వాడిందా ఏంటి అంటున్నా
అ ఆయుర్వేదం వాడే తెచ్చుకుంద అ అమ్మాయి ఆయుర్వేదం వాడితే మోకాళ్ళ నొప్పులు తొందర తగ్గుతాయని చెప్పారంట బావుండేది ఆ మందులు అంతే పని చేస్తున్నట్టే ఉంటాయి గాని లోపల లోపల తినేస్తాయి
చుస్ కుంట ఉండాలి ఇంగ్లీష్ ముందులు కూడా వాడతా ఉండాలి
ఉమ్
కాదు పాపం తెలుసుకున్ ఇంకా వాళ్ళకి తెలియలేదు లోపల ఏం జరుగుతుందో పట్టించుకోల ఆ ఆయుర్వేదం మందులకి అలాగే ఉంటదిలే అలాగే ఉంటదిలే అనుకున్నారంట
ఊ హూ పిల్లలు ఉన్నారా ఇంట్లో
హ్మ్ చిన్న అబ్బాయి ఉన్నాడు పెద్ద అబ్బాయి వెళ్ళిపోయాడు అంట హైదరాబాద్ లో ఉన్నాడంట
ఉమ్
చిన్నబ్బాయి వాళ్ళ ఆయన హ్మ్ అ వాళ్ళు ఆయన ఉన్నారు వాళ్ల చిన్నబ్బాయి ఇంకా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఆమెకి ఇద్దరు చెల్లెళ్ళ వాళ్ళు వాళ్ల పిల్లలు అందరూ ఉన్నారు వాళ్ల తమ్ముడు
అందరూ ఇంకా అక్కడే ఉన్నారా
ఆ అక్కడే ఉన్నారు
హమ్
అంతమంది ఉన్న పాపం ఎవరికి తెలిదు
ఊ
అంతే ఇంకా హామ్ ఉండాలని ఉంటే ఇంక ఇంగ్లీష్ మందులే వాడేవాళ్ళేమో రాసి పెట్టు ఉంటే అంతే ఏం చేయలేం ఆయుష్ అంత వరకు వుందా అమ్మాయికి అంతే పాపం బాగా మాట్లాడిధీ జోక్గా
ఉమ్
అ ఉమ్
మరి వెళ్లి పలకరించి వచ్చారా
హామ్ వెళ్ళి పలకరించి వచ్చామమ్మ ఆ రోజు ఆ రోజ అంతా సరిపోయింది రాను పోనే రాను ఒక అరు గంటల జర్నీ పోనే ఒక అరు గంటల జర్నీ అక్కడ ఉన్నది రెండు గంటలే ఆ రోజు అంతా జర్నీ లోనే సరిపోయింది ఉమ్ జర్నీలోనే అయిపోయింది పొద్దున్న ఆరింటికి స్టార్ట్ అయ్యాము వచ్చేటప్పటికి తొమ్మిదిన్నర అయింది ఇంటికి బయట ఉన్నది ఒక్క రెండు గంటలు అంతే అంతా జర్నీ యే హు అమ్మో అంత అంత లాంగ్ జెర్నీలు చేయలేం
ఉమ్
ఉమ్
మనకు అలవాట్లులేవుగా జర్నీలు సడెన్ గా చేయాలంటే కష్టం
హమ్ సరే అయితే మరి ఉంటాను బాయ్
సరే బాయ్